క్క ఏం చేస్తున్నావు బానే ఉన్నా
మ్మ్ తిన్నారార
లేదక్క మార్నింగ్ టిఫిన్ చేసా కాని ఇప్పుడు ఏం తిన్నలే
అవునా
మ్మ్
ఏం కుర్రా
మాది వచ్చేసి తోట కూర
మ్మ్ హ్మ్
హ్మ్ ఆ ఈ మార్నింగే ఒక అంక్ వస్సరాగ్ కా తోటకూర లు వట్ కొనే
అవునా ఆ ఆ
అయితే ఆయన అమ్ముతా ఉంటే ఇగ ఆయన దగ్గర తీసుకున్నా
మ్మ్ హూ
మ్మ్మ్ హ్
ఇంకేంటి మరి సంగతులు
అవునా నువ్వేం కర్రీ జేసావ్
దోస్కాయ్
ఆహా ఫ్రైయా లేపోతే ఎట్లా
లేదురా ఎండకాలం అమ్మో ఆ టమాటా ఎత్తే వేసి
ఇదే
చలవ ఇప్పుడు తినాలి మంచిగా
ఆ ఎండాకాలంలో ఇదొకటి సొరకాయ ఒకటి ఆ బీరకాయ ఇవి మం చి వాటర్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఏమో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఏమో వాటర్ మిలన్ ఇవ్వి మ్మ్ హ్మ్ ఇంక్లేండక్క సంగత్ త్ లో ఎక్కడ దాకా వచ్చింది ఇది బ్యూటీ పర్లల
అస్తున్నా ట్రై చేస్తున్నారా
మ్మ్ చేస్తా ఉండు అట్లే ఫేమస్ అయి తొ ఒక్కసారి అవ్వంగదా
అదే అదే గదా
ఆ మంచి ఫేమస్ అయితవ్ కాపోతె కొంచెం టైం పడు
టైమ్ బడుతది
ఆవ్ చెప్పా ఇలా మా ఇంటి దగ్గర ఒకామె ఉంటే
మ్మ్
చెప్త ఆ ఎళ్తాలే ఒకసారి అని అన్నది ఫోన్ నెంబర్ అయితే తీసుకుందాంతే
ఉహ్ హు
ఆ సరే అని చెప్పింది నేను సరే అన్న అంతేగా
అవును చెప్పురా కొంచెం ఎవరైనా వస్త వచ్చినా గాని ఇట్లా తక్కువకి చేస్తదంట అక్క అని చెప్పి చెప్పు
ఆ ఇప్పుడు సీజన్ కదా మ్యారేజెస్
ఉహ్ ఇప్పుడే కదా ఉమ్
ఇప్పుడే చెయ్యాలంటే
అవును
ఉమ్
ఇప్పుడే కొంచెం చాలా మంది పెళ్ళిలు చేసుకుంట్రూ ఈ సమ్మర్ అయిపోతే మళ్ళ అంత కామాన్
ఆ ఇంకా రైనీ సీజన్ లో ఏమి ఉండదు ఉహ్
అప్పుడ అంతా వర్షాలు అన్నీ ఉంటాయి కదరా అందుకని అప్పుడు ఏ పెట్టుకోరు
ఇప్పుడే అన్నం తిని హేన్న పెట్టుకుందాం అనుకుంటున్నాక్క
వామో ఎందుకు రా నీకు ఏజ్ లో హేన్న
అక్క వైట్ హెయిర్ వచ్చింది అక్క అయితే ఒక ఏం చేసా ఒక సిక్స్ సెవెన్ వచ్చాయి ఫస్ట్
ఉహ్
అయితే అయి ఉంచక ఏంటిలాగ క నిపిస్తున్నాయాని పీకేసా
అయ్యో
పీకేసేసరికి ఇప్పుడు అవి ఒకటి కాదు రెండు కాదు ఇన్ని అయిపోయినాయి
ఉమ్ ఇప్పుడే ఆ ఈ ఏజ్ లో పెట్టుకోవదురా హేన్నాలు వాడితే కళ్ళకి ఎఫెక్ట్ అవుతున్నాయి
ఈ రోజుల్లో నైంటి నైన్ పర్సెంట్ వైడ్ హెయిర్ తో బాధపడుతున్నారు అక్క అ ఎందుకు అస్సలు ఎందుకు ఈ ఫుడ్స్ వల్ల లేపోతే ఏంటి
ఫుడ్ వల్లనే మనం ఇంత ముందు లాగా అ అంత పాతకాలంలో చాలావా వస్తువులు అవి తినే వాళ్ళం ఇప్పుడు అట్లా తినన్నాం కదా అన్ని ఫ్రైడ్ రైస్లు ఫ్రైడ్ అన్ని ఫ్రైడ్ అండ్ ఫుడ్ తింటున్నాం కదా అందుకు కానీ ఇట్లా గా మనం తోందరగా ఎఫెక్ట్ అవుతుంది
వాడటం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది టెన్షన్స్ ప్రశాంత్ పీస్ఫుల్గా ఉండట్లేదక్క అస్సలు ఆ
తీసుకునేదే కొంచం మనకి మంచిది తీసుకోవాలి చాలవ వస్తువులు హెల్త్ కి మంచి మంచిది అట్లా తిని ఇప్పుడు మనం అసలు ఎవరి తింటునం రా ఈ టైం లో
అవునక్క అదే నాకు చాలా బాగా అయితే చాలా మందిని అడిగిన నైన్టీ నైన్ పర్సెంట్ మాకు ఉన్నాయి మాకు ఉన్నాయి కాకపోతే మేము బ్యూటీ పార్లర్ లో చేయించుకొని అలా కవర్ చేస్తాం స్తున్నా అంటున్నారు ఈ ప్రాబ్లం అందరికి ఉంది
కోవడం గుంటగరాడాకు ఇట్లా ఇ ఏదో పెట్టుకోవాలి గానీ అం
ఆ దాన్ని బృంగరాజు అంటారు కదా అక్కబృంగరాజు ఆయిల్ అంటారు ఆ అదే చెప్పను
మన చుట్టే ఉంటాయి కదరా
అవునక్క అయితే అది చాలా మంచిదింట అక్క అది కళ్ళ కూడా చలవంట నాకు చెప్పారు ఆ అయితే అది బ్లాక్ వైట్ హెయిర్ రాదంట కదా
ది రావడమే అది మా నార్మల్ గోరింటాకు బ్రింగరాజు పెట్టుకున్నాం అనుకో ఫస్ట్ రెడ్ అవు తుదరా
ఆ
త రెడ్డయి పోదద్ది తరవా కొంచెం కొంచెం కొంచెం కొంచెం బ్లాక్ అవుతది
ఆహా వైట్ హెయిర్ మరి
హోమ్ రెమెడీస్ చేస్తే స్లోగా అవుతదిరా స్లోగా రిజల్ట్ వస్ తది అదే హెన్నాలు ఇవన్నీ తొందరగా ఎఫెక్ట్ అవుతాయి తొందరగా మళ్ళీ ఆ తగ్గిపోద్ది
ఆ
పని చెయ్యదురా అవన్నీ ఏం పెట్టుకున్నా మనకి కొంచెం కళ్ళకి కూడా ఎఫెక్ట్ అని విన్నా నేను
అవునక్క నేను కూడా అదే బాధ భయం వేస్తుంది ఇప్పుడు చాలా ఎవ్వర టీనేజ్ కొంచెం మ్యారేజ్ అయినమ్మటే పిల్లలు చిన్న పిల్లలకే వైడ్ హేరు అప్పట్లో మన అమ్మమ్మ లకి తాతయ్యకి చూసేవాళ్ళం
అవును అందుకని ఆ పెట్ కోకూడదురా అది
ఆ
హలో
అవునా
హలో ఆ వినిపిస్తుందిరా
ఆ మరి ఇప్పుడు ఏమి తీసుకోమంటావ్ ఇప్పుడు నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళు ఎక్కువ ఈ హెన్నాలు వాడుతున్నారు కదా ఈ ప్రాబ్లం అందరికి ఉందక్క హెల్త్ కండిషన్స్ లేకపోవడం వల్ల మరి ఇప్పుడు ఏం చేయాలి దానికి సొల్యూషన్స్ చెప్
ఏం లేదు స్లోగా మన రిజల్ట్ చూపిస్తది ఆ గుంటగాదా బృంగరాజు అంటారు కదా అదోను గోరింటాకు కలిపి మిక్సీ చేసి పట్టి పెట్టురా చేరు పెట్టు నువ్ హెన్నాయి తే ఎలా పెడతావో దీన్ని కూడా అట్లాగే పెట్టు
ఆ
డం వల్ల నీ స్లోగా రిజల్ట్ కనిపిస్తది తొందరగా వచ్చిన ఏది ఉండవు మనకి
ఆ అంటే అది కొన్ని ఆ కొంతకాలం వరకి ఆ
ఉ అదే ఇప్పుడు మనం ఇట్లా అది చేసామనుకో లేేటుక మనక్ రిజల్ట్ కనిపిస్తది కొంచెం ఎక్కువ రోజులు ఉంటది అన్నమాట ఎన్నాకంటే ఇవి చాలా మంచివి హెల్త్ కూడా ఆ అది అట్లా హెయిర్కి పేరుకి రిజల్ట్ కనిపితది
మళ్ళీ చూడక్క మనం ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇలా లేదు అందరు హెయిర్ లివ్ చేస్తున్నారు ఏంటక్క అసలు అది గడ్డి లాగా అయిపోతుంది కోతి మీర కట్ట లాగా జుట్టా ఆ జుట్ అంత హేర్ లీవ్ కానీ అది మంచి పద్దతి కాదు అస
ఫేస్ కి కాదు రా డస్ట్ మన ఫేస్కి కాదు హెయిర్ కూడా అట్లాదు హెయిర్ లో హెయిర్ మొత్తం డ్రై అయిపోయిద్ది
ఆ అందికనే గడ్ డిలాగా హెయిర్ ఉంటుంది అందుకే ఒక ఆయన చెప్ తాడుగా ఆ షార్ట్స్ లలో వస్తది ఆయన అంటున్నాడుగా తోటకూర కట్టలు ఏసుకొని తిరుగుతున్నారు అని
ఉ
ఎందుకు ఇట్లా అందరు ఇలానే చేస్తున్నారు
ఉ అవును రా అట్లా అట్లా వాడకూడదు నీకెవరన తెలిస్ న వాళ్ళున్నా కూడా అట్లా వాడద్దని చెప్పురా ఎందుకంటే ఇప్పుడు తొందరగా రిజల్ట్ వచ్చినంత మాత్రన తొందరగా అది పోతది కూడా తొందరగా మనం ఇంత డబ్బులు పెట్టి తీస్ తీసుకుంటున్నాం దాన్ని
అవును చాలా కాస్ట్ అది ప్యాక్ ఉంటది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్యాక్
టూ ఫిఫ్టీ ఏబొవ్ నే ఉంది ఇప్పుడైతే ఎందుకంటే అది ఎందుకంత కాస్ట్ పెంచుతున్నారు అని అంటే మనం ఎక్కువ వాడు తున్
ఈ జనరేషన్ లో అందరికి వైట్ హెయిర్ ఎక్కువ ఉంది కదా ప్రాబ్లం
ఇప్పుడు మనకి మనది ఏది మనం ఎక్కువ వాడుతున్నామో దానికి వాళ్ళు ఏం చేస్తారంటే రేటు పెంచేస్తారు
ఉహు
కాబట్టి మనం దాన్ని అన్నిటిని తగ్గించుకొని వా అవి ఇప్పుడు మనం హైబ్రిడ్ మొక్కలు కూను నాటు మొక్కలకి తేడా ఉండదా
చాలా న్యాచురల్ కును ఉత్త షో టప్ కి చాలా
అదే కదా ఇప్పుడు న్యాచురల్ గా ఇప్పుడు ఇప్పుడు ఆ గుంటకాలుడాకు ఆ వేపాకు ఇవన్నీ పెట్టుకోవడం వల్ల తలకి కొంచెం చాలవా హెడ్డేక్ అనేది బాగుతుది
అవును కానీ ఎప్పుడు ఆయిల్ పెట్టుకోవాలి అక్క మళ్ళీ ఏంటంటే ఈ జనరేషన్ లో ప్రాబ్లం ఏంటంటే ఈ యంగ్స్టర్స్ అసలు ఆయిల్ అనేది ప్రిఫర్ చేయట్లేదు ఏదో మాకు ఫ్యాషన్ గా హెయిర్ లీవ్ చేసుకుంటే సెలబ్రిటీ లా ఉంటాం అని ప్రాబ్లమ్ ని క్రియేట్ చేసుకుంటున్నారు
మ్
కానీ అది మంచిది కాదు కదా
మంచిది కాదురా చెప్పినా కొంతమందికి ఎక్కువలే ని ఆయిల్ బెట్టర్ ఆయిల్ పెట్టుకుండా మనం బయటి కెళ్తే ఏంటి డస్ట్ అంతా పడిపోయి అక్కడ మొత్తం డ డ్రై అయిపోయిద్ది, హెయిర్ అంతా చిట్లిపోతంది ఇప్పుడు.
ఆ చిట్లిపోయి అసలు సాఫ్ట్గుండట్లే ఎవరి జుట్ ఇ చూసిన ఏదో హయిర్ వ్ చేస్తా అ శాడ్స్ శక్షన్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాని చూసే వాళ్ళకి చండాలంగా ఉంటది
అవును పేరు మొత్తం లీవ్ చేయడము అట్లా వె వెళ్ళినప్పుడు అందులో తేమ లేదు కదా, ఇప్పుడు మనకి ఆయిల్ పెట్టుకుంటే మన తేమ ఉంటది మన దగ్గరకు పెట్టుకుంటుంది అల్లుకుంటాం కాబట్టి ఏం అవ్వదు.
కళ్ళు కూడా మంచిగా ప్రశాంత్ మొత్తంగా ఉంటది
మ్ ఇప్పుడు ఆ హెయిర్ లీప్ చేయడం వల్ల హెయిర్ డ్రై అయిపోయిద్ది, అట్లా డ్రై అయిపోయినా స్కాల్ప్ ఎట్లుంటది అది కూడా డ్రై అయిపోయి మనకి మొత్తం అది ఆ ఆయిల్ బట్ట కాకుండా డ్రై అయిపోతే, చిట్లిపోయి అదిదే డా్యాండ్ర ఫ్లాగా తయారైపోతుంది.
గ్యాండ్రప్ అయిపోవడం హెయిర్ మొత్తం ఫాల్ అవడం లేకపోతే వైట్ హెయిర్
వైట్ హెయిర్ రావడం ఇంతే వైట్ హెయిర్ అనేది ఒకటి వంశపారపర్యంగా వస్తుంది ఒకసారి ఒకటి
ఆ
లే లేదు మామూలుగా ఉన్నా ఇట్లాగ వస్తుంది, ఏంటి అంటే అది మన వన ప్రాబ్లం వల్ల కూడా
మనం క్రియేట్ చేసుకునేది అక్క ఈ రోజుల్లో నైన్ టీ నైన్ పర్సెంట్స్ వాళ్ళే ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకు న్నారు ఆయిల్ పెట్టక జడయేక జడ వేయాలి ఆడపిల్లలు జడ వేసుకుంటేనే చాలా అందంగా ఉంటది. మన ఇం ఇయర్స్ లో కానీ ఫారెన్ స్టైల్ చేసు కొని వాళ్ళే ఫీల్ అవుతున్నారు కానీ అది చూడ్డానికి ఎంత అగ్లీగా ఉంటుందో వాళ్ళకి తెలియవట్లేదు
తెలియట్లేదు
హా
జడేసుకుంటే అమ్మాయిలు ఎంత అందంగా ఉంట్రు లీవ్ చేస్తే ఎట్లుంటారు మళదాన్ని బ్యూటీ పార్లర్ల కి వెళ్ళి అది షేప్ చేయడము కట్ చేయ
స్ట్రైట అన్ అది అది హీట్ కదా కళ్ళు పెట్టకూడుదు
ఉ అది కరెంట్ ది కదరా అది ఎంత ప్రాబ్లం తెలుసా తర్వాత కరెంట్ కి సంబంధించింది అదంత హీట్ వస్తుంది. దాన్ని మళ్ళీ ఒక హాఫ్ నవర్ పెడతారు
ఇలో దీనికి అన ఉండాలి
హు
ఆ అయితే అక్క హలో
ఆ చెప్పరా
నువ్వు అమ్ముతున్నావు కదా అక్క మ నాకు పంపించావా ఒకసారి బృంగరాజు ఆయిల్
ఉ పంపిస్తా లేరా
ఆ సరే అక్క కాస్ట్ కూడా చెప్పు నేను ఇక్కడ చెప్తాను వాళ్లది ఫేమస్ చేద్దాం మనం
సరే సరేరా
సరే అక్క మరి నేను లంచ్ చేసాక తర్వాత కాల్ చేస్తా బాయ్
ఒకే ఒకే రా బాయ్ బాయ్ మా
తిను నువ్వు కూడా
ఆ సరే